హలో ఆ పిని
ప్రరిందార పని
ఆ తిరిన్ తిరిన్ పూరనుందనా పూరా రొయ్యల్ద మాట రొయ్యల్దమాట ఒయల్డమాంట ఉ తనా కూరగాయలు కొతానా
ఇప్పుడే కోశి వండుతున్నవా, ఆ పొద్దున్నే అండలే.
పొద్దున వంకాయ టమాట అండిన పావుకిలో ఉంటే అ కొంచెం ఉన్నది సరి వేరేట్లేదు ఇది ఉన్నా కూడా పోద్దున్నా ఎన్నలయ్య ఆ సా ఆ కాదు పిన్ని నైట్ తినడం అయిపోంగనే ఫ్రిడ్జ్ లో పెడతా బాక్స్ లో పెట్టి ఏ బావా పోయిల తింటడుగా కదా చెపాతులు పోంగలి తింటాడు కదా ఆ చెప్తా పొంగలే తినమంటే తింటడు పోంగనే చెపా టడు తర్వాత మెల్లగా పనితిరినంకా మధ్యాహ్నం వరకు అన్నం తింటడు, కొంచెంమే అన్నం కొంచెం, రెండు చపాతీలు గంతే
రెండు చెపాతిలు తిని ఉంటడా.
రెండు చెపాతులే
అయ్యో
అది టిఫిన్ లేక్క పరగడుపున అసలుకే కాలిగ ఉండు అవునా రెండే చెపాతీలు అసలీకే అద్దు ంటడు అసలీకే అద్దు అంటడు కాని చేసినంకా పెట్టినంకా చెప్తా, రెండు చేసి పెట్టినా తిను అని చెప్తే తింటడు అద్దు అంటాడు మొత్తానికే
ఇడ్లో ఏదన్నా చేత్తే తినడారా మరి
ఆ
ఇడ్లీలు గిట్ల చేత్తే తినడా
తినడు, తినడు. తిన తినాల తినాల అదంతా ఎందుకు రిస్క్ అంటడు ఎందుకు అంత రిస్క్ ఏమొద్దుతి అంటడు. ఉన్నదా అన్నాం, కూరున్నదా.
అదే ఉన్నది. అండాల బియ్యం పెట్టాలా హ
తగ్గిందంటనా బాబయికి నొప్పి తక్కువ అయిందంటనా
ఆ అచ్చిపోయిండు మధ్యాహ్నం మళ్ళ
వచ్చి పోయిండ
పొద్దునుంచి అన్నం తిన్లే
తిన్లేదా
హ్ నొప్పులైతధన్యా అన్నం తినకుండా పోయిండు
అయ్యో ఇప్పుడు కూడా ఎందుకైనా మంచ్ పెరుగు తెచ్చుకోలి కొంచం కరీతోన్ తిన్నాక. పెరుగేసుకోన్ తింటె కొదిగా సెట్ అయితర్. ఎండ కాలం పూట కాబట్టి
పేరుగు ఉన్నది గాని. సరిపోతుందో సరిపోదో
సరిపోదా
హ్మ్ కొంచెమే తెచ్చిడు. చల్లగా బాగా తెచ్చిండు
ఆహా సర్లదయినా ఏం గాదు. అన్నం దిన్నాంక, అన్నం తిన్నాంక సల్లగా దగిన ఏం గాదు
హ్మ్ అదే కొంచెం తెచ్చిండు. అమ్ అయ్ వీళే తగిల్లిద్దరు. నేను పెరుగుతూనే అన్నం దీన్నిగా
తేరా
హ్మ్ మూడు గంట్లకు నేనే పెరుగుతోన్ అన్నం దిన్న వీళ్ళే విల్నన్ను గ్లాసులు దగినా బాబాయ్ గ్లాస్ దాగిన
అవునా
ఆ బెరుగు దిన్యా
తిన్లేదా
తిన్లె వాడు
అయో
అంగిరిషి కొండభో పైస్సల్ కొండపోతే. లేకుండా నా నా పై నా పైసల్ నాకిచ్చేయ్ హూ యాభై రూపాల్ తీసుకొన్ పోతాండ్రా
ఎప్పుడా
ఇప్పుడు పచ్చోడు
కొనుకుంటడట్నా
ఆ
ఊకే కొన్కోదంటండ్ కాన్ వాడ్ అదే పన్జేతండ్
ఏడింటండు చెపితే
ఏ సిన్న పిల్లలుగాంతే ఉంట్రుగానీ వాళ్ళ కొంచెం మైండ్ మెచ్యూరిట్ మైండ్ మెచ్యూరిటీ ఆచ్చిన్నాంగా. అప్పుడు తెలుతది మనం ఎన్ని జెప్పినా కొంచెం పిల్లలంటే అంతే ఉండ్రిగా
ఇగ్ ఎంతే అనయ్ నేను గుడా ఏమంటలేను. గాసేపు బెదిరిత్తనా మళ్ళా తీసుకోకుండా తప్పతలేదు
ఇగ్ అంతే గదా పిల్లలు మనం కోపడషా
ఇంగంతే అనే కాసేపు గోప్పడే మల్లిచ్ ఇక్కడయితన్
హు హు ఇనిందా పంది ఇనిందా చెప్పినవా
చెప్పినమ్మా నువ్వు రేపు రాకపోతే వేరొళ్ళని మాట్లాడు చెప్పిన మరి అంతే కదారా
అదే అదే అలు రేపు స్టార్ట్ చేయాలనుకుంట రేపు అ జెండా ఎగురేతారు అనుకుంటా స్కూల్ల్లో
సరే ఎట్లనో కాని రేపే రమ్మన్నది మరి మేడం
రమ్మనాదా రేపు
ఆ
అంటే మాట్లాడనుకోనానా
మాట్లాడనుకో మారి ఇగ తెల్వదు కానీ మొత్తానికైతె రా అన్నది
అవునా
ఆమ్, మరి చెప్పినా నాగ రేప్ స్కూల్ కూడా స్టార్ట్అయితయ్
అవును
మళ్ళ నాకు చెప్పినవా అని అంటది మరి
ఇ అది కూడా నిజమేలే ఇట్లా చెప్పకపోయినా మరి రేపు రమ్మాంటాందమ్మా నీ ఇష్టం అని చెప్పాలి ఇక రా మరి రేపు అంటే మరి వామై ఉన్నం
చెప్పిన గాట్లనే చెప్పిన రేపు రమ్మనది రాకపోతే మరి పది రోజులైతే స్కూల్ స్టార్ట్ అయితయ్ వీరోటోళ్ళని మాట్లాడుకుందాట నినన్న
ఇగ మరి వాళ్ళు మాట్లాడుకోవాలి కదా మళ్ళ మనకు దొరుకొద్ద టైం కు ఆయమ్మంటే కంపల్సరి స్కూ ల్ ఉండాలే
ఆ ఏత వాంటనటనాశ బబై రాజుబాబై
హా
రెస్ట్ ఉండది నీకు అంటల్లాట బాబాయ్ వాళ్ళు
కాదా పిన్ని మరి పని పోయిందంన్నా వేరే ఉంటదిగాని ఇది కొంచెం ఊకే ఊడ్చడు రేప్ పొద్దున తొమ్మిది గంటల వరకు ఊడ్చుడు కంప్లీట్ అవుతది కావచ్చు మాగా గ‌ సాయంత్రం మళ్ళ వాళ్ళ స్కూలు వ్యాన్లు స్టార్ట్ కాంగానే ఎవరు వ్యాను స్టార్ట్ అయితే వాళ్ళది ఉడ్సుకుంట రావాలి
ఇగ గట్లనే జేయాలి మరి
ఆ ఇగ చిన్న పిల్లలు కదా మధ్యాహ్నం భోజనాలుగిట్లా పెట్టాలి తినిపియ్యాలి ఆ అట్ల ఇంత ముందుకు ఎవలుండె మరి
ఇంతకుముంద కు వేరేటయన ఉండే వేరే గాముండెరా
వేరేటమే ఉండేనా
ఆ
ఆహా
నేను పోతాండ బావా నాల్గంతి ంటాండు బావే
నువ్వా
హా
నువ్వు చేతే ఎట్లుంటది వాళ్ళ ముసలోళ్ళు చేసింది వేరుంటది మీరుగా బట్టల షాప్ల అశొంఠిదాంట్లో చేసు కుండ బెటర్ గానీ..
ఏన్ కాతానన్్ర బాబాయ్
ఆ
బజ దాకాదాని బట్టల షాప్ లో వద్దు అని కూడా అన్నా
ఆ
అంటే వాళ్ళు చూపెట్ట్టమనియనడానికిే ఏమన్నా మనం రేట్ మాట్లాడుతావా
ఇంగో ఈ డ్రెస్సు నెక్ మోడలు అక్కకి ఇచ్చాయి ఈ రెడ్ కలర్ నాకు పడతాంది తెలుసా-
అవునా
ఆ నాకు ఫ్రీగ మంచిగ ఉన్నా మంచిగానే ఉన్నాయి రదే నువ్వు పోయినాక ఏసుకున్నా ఆ
అక్కకు చెప్పతే మరి ఎందుకు రా వేస్టు అని అన్నది అక్క కూడా పడకపోతే అక్కవాళ కవాలగిత్త ద టంగ వాడ పొద్ద నా అన్న
ఆమ్
కేే పడతలేదు గాని రెడ్డిది పడుతాంది గా చక్కా మరి వేసుకోలే అని నేనన్న
ఆ అంటే ఎవన్నడు
బ అప్పటికే నువ్వు తీసుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది రా అంటాంది
ఎవలు
వాసవక్క
ఆహాహా,.
నువ్వు తీసుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏమంటడో బాబాయ్ అని అంటాను
చెప్పినా ఇట్లా అన్నడని చెప్పినా
ఇంత ఉకపోయినావ ఆని అంటేనే విలాసినికి ఏమో అని అన్న అక్క మనం అన్ని నేర్చు ఉన్నా అంటే సూషిండారా బాబాయ్ అంటే సూషిండు వద్దన్నడు అన్న దేక్ తెమ్మ దేక్ ఇక పోయిను పిన్ని అన్నది అని అన్న
ఆ
అంటే నువ్ తీసుకుంటావో తీసుక్ తో అనేరప్పటికే వాస్ చో అక్క నేనన్న అనన్నా
ఆ
ఎందుకైనా మంచి తన ఒకటి పట్టుకొని వచ్చినా మంచిగనే ఉన్నది పిన్ని అనన్నది అన్న
ఏ ఏసుకున్నా పిన్ని మంచిగనే సరిపోయింది కాకపోతే పొడుగు కొంచెం ఎక్కువున్నది అది కట్ చేపిచ్చుకున్నా ఇగ నువ్విచ్చింది ఒకవేళ నెక్ క్కు మాడులోలికి ఇస్తా అంటే మాధవక్కని ఇయమను ఎవలికీ వద్దాంటే మిల్కీ పంపిత్తా రౌండ్ దైతే నాకు పడతాందది
మిల్కీ వంబి మా
అంబేనా
తే ఆ బటన్స్ తీత్తే పడతది బాగా మాకం
అదే అరే మారుకలు జెప్ ప్తా విలాసినికి ఇచ్చిన అని చెప్పరాదు లేకపోతే వాళ్ళకి ఇచ్చిన అని చెప్పకు
చెప్పినా విలాసునికి ఇచ్చిన పెట్టేంట్ అన్న మూడు ఇచ్చిన ఆమెకి అన్
ఆ ఏసుకుంటా అని చెప్పారా మళ్ళేప్పుడన్న అత్తే చెప్పమని రాదు కా అట్ ఏ ఉన్నయి బయట డైలీ వేరుకన్న పన్ చేత్తాయిగా ఆ
నాపమనకు రోజు రో వందలాట
రోజు రెండు వందలన్న
ఆ
లోల్ చెప్పిళ్లు
మాట్లాడిలాటడా బాబాయి న్న బాపమ్మ
మాట్లాడిలటనా
అంటే రేటు మాటలమక ఎట్చ్చళ్ళు రోజుకంటే ఒక రోజుకు వాళమ్మ కూళ్ళ ఎక్కనే అనిట
స్కూల్ ఇక్క అన్నరట్న ఇగ ఎవరన్న అంటే ఒకవేళ బందైయిన రోజు ఇయరన్నట్టు గట్ల ఇగ జీతమైతే రోజు ఇయల్సి తదిగదా తే ఏ బందైంరు ఉండద అన్నట్టు అట్లా కూ ెక్క నెలకు రెండు వందలు రజుకు రెండు వందల అంటే ఆరు వేలు సం బేగదా
అ రవైలని నయ్యం కదాారా
నా భై మాగా ఇ ఎ పో పలు నడ పని పని గ అలా దానికి దీనికి తేడా ఏద నీడపో
ను ఇష్టం
మనం బలవంతం చేసినందుకు మనం బలవంతం చేసినందుకు అవి ఇష్టం ఉంటే పొమ్మంట రా
ఉ
మరం బలవంతం చేసిన ఎందుకు ఆమెకి ఇష్టం ఉంటే పోతా అయిపోతాది
ఇంక అట్లనే అంటాలట వాళ్ళు అంట అంటేనే నేను పో ఇ ఏమి ఇబ్బంది ఒక ఊరు చూడనా
అ అ మరి అదా ఇంటి ఇ ఉడతలేదా తీరా
పెద్ద పెద్ద చీపుర్లే రా ఏ ఉంటది క్లాసులలా
గదే ఇప్పుడుగా ఉంటే చూడిపింది ఇప్పుడు మన పొరకాసేపులుయ్యార
అదే అబ్బా అయితారు
అ ఇ తరాడా వాటితోనే కూూడు ఆ వాడుతోనే మీ పైన ఉంటాయి మంచి
తపాయకికి కూడాడ కొంచం
అదే అదే
ఏమి ఇష్టం
ఇకి ఎక్సర్సైజ్ చేసిన బైట
ఎందు పొద్దుగాల పోవాలి కదరా మళీ నకు రావాలి పొద్దుగాల ఎనిమిది గంటల పోయి
అదే అదే ఇ పొద్దున్నే పని ఉంటది మ జనం ఏం వక్ ఉండదు గాని
పొద్దున్నే ఉంటది మళ్ళా పొద్దున్నే పొద్దున్న పోతే మళ్ళా పొద్దునే,
ఆ అంతేగా,
ఇక సాయంత్రం ఉడుసు లేదు ఒక పొద్దున్నే,
అ సాయంత్రం ఉండదు ఇగ పొద్దున్నే ఉంటది,
ఇగా పొద్దున్నే వుడిచి పిల్లలు వ వచ్చే వరకు ఉండాలే, రోజు పొద్దున్నే ఊడుస్తా ఉడుసుడు మల్ల పదినారాకు పిల్లలకు, బాల్లాలు వేయాలి కూసున్న పెట్టాలే,
అవునా సరే పిన్ని,
ఆ సరేరా